హలో
ఆరా
అ ఏం చేస్తాలే నార్మల్ ఖాళీ ఏ నువ్వు
ఏం చేస్తారు ఇప్పుడే కాఫీ దాయనా
అ హ నాకు కాఫీ టీ తాగి అలవాట్లేదు ఈవినింగ్ టైమ్ జస్ట్ మార్నింగే
అవునా
హమ్
హమ్
చెప్పాలి ఏం లే నార్మల్గానే ఉన్నా షాప్ దగ్గర కూర్చున్నా
ఆ అ
హమ్ అట్లా
అ
చెప్పారి మీ సైడ్ ఏ ఫెస్టివల్ మంచి అవుతుంది
ఆ సైడా పోనలు
బోనాలుఓ ఓకే మా అంటే అవును సికింద్రాబాద్ది కూడా మంచి అయి య్య అని చెప్పేసి చాలా మంది అన్నింది
నాలు ఫస్ట్ అయితే ఇ కదా
ఆ ఇకా
కోనాలు పెద్ద అయితే ఇంకా తక చేసుకుంటాం రక్ష కూడా బాగా చేస్తాం
దీపావళి కూడా
ఆ దీపావళ ఇకా పది
ఇప్పుడు వస్తుంది కదా నెక్స్ట్ సరే కదా ఇంకా నెక్స్ట్ వీక్మో కదా నెక్స్ట్ వీకే నెక్స్ట్ త్ర్సడై
ఆ ఎట్లా చేస్తారు మీడ
మేమైతే ఏమంటారు మార్నింగ్ లేసి అందరం స్నానాలు చేసి ఇంటికి మామిడ ఆకులు కట్టేసి ఇక కుండ తెచ్చి ఉగా పచ్చడి వేస్తాం
ఆ మేము అంతే పచ్చప్పండి పచ్చప్ప మెయిన్ కదా అది అ అల్ల న చేసుకునింటే మస్తుం సిగన్
హమ్ మీరు అప్పాలంటారా
బచ్చప్పర అంటే బచ్చాలు
ఆ బచ్చాలు అని కూడా అంటాము పోలేలు అని కూడా అంటాము
ఆ బ చెప్పలాదు
హమ్ ఒక ఒక ఒక్క సైడ్ ఒక్కొక్క తీరు అంటారు
అవును కూలలు అంటారు కొందరు
మేము మా సైడ్ పోలేలే అంటాము
అవునా హోలిగంటే నాకు అర్థం కాదు తెలుసా హోలిగంటే నేను ఏమనుకుంట తెల్సా ఉర్కులేష్టప్పుడు ఏస్తారు చూడు ఒకప్పలు
కాదు
అవ మే అవ్వే అనుకుట్ నాకు ఇప్పడు కూడా అవే అంట
కా మనం స ఎ ట ఒకటే కొంచెం మనకి డిస్టెన్స్ ఉన్నా కూడా కొన్ని వర్డ్స్ అనే
అవునా చేంజ్ ఉంటాయి చాలా చేంజ్ ఉంటాయి
బచ్చాలు కూడా అంటము కానీ ఇయా ము సలండి టరు చూడు వాళ్ళు బత్ చాలు అంటారు ఇగ ఇప్పుడు ఎక్కువ బచ్చాలు అనే వర్డ్ అయితే యూజ్ అయ్య కానీ పోలేలు అంటాం
ఆ అవి చేస్తం ఉగాదికి అయితే సంక్రాంతికి మీకు నాన్వజ్ ఉంటందా
సంక్రాంతి కి నాన్ వెజ్ ఉన్
ఆ మనకు మనకు ముక్క లేదు మాకు ముక్క లేదు సంక్రాంతి పండుగనే జరగద సల్
ఫస్ట్ డే మన్
ఏదో కూర వేసి చేస్తారా కళకూర వండుతారు నెక్స్ట్ డే ఆ పెద్ద ఆట వస్తాం మేము
మేమైతే ఏమంత పోయాం అనుకో జస్ట్ నార్మల్గా ఇంట్లోలనే చికెన్ ఆర్ మటన్ ఇక మురుకులు పూరీలు ఉంటాయిగా ఎట్లా
పూరీలు చేస్తం
ఆ సేమింగ్
ఏ నైవేద్యం పెట్టి కొంచెం సేపు రాగానే తిందే
ఆ కైట్స్ అయితే మేమ్ మే మేమేమి ఎగ్గరెయ్యము మాకు బ్రదర్స్ ఎవ్వరు లేరు
అవునా మేవు అంటే మా మావొళ్ళు ఉంటారు కదా పాలొల్లు ఇట్లా బొమ్మర్ రులు మరదళ్ళు వాళ్ళ దగ్గర పోయి మేము ఎగిరేస్తాం ఏడుస్స మ్యాన్ మా అన్నున్డాడు మాకు తీసుకోపోతాడు ఏడికంటే ఆడికి
సరే మాకింకా ఏం ఎవరలేరు జస్ట్ మేము ఏమంటారు వంట వేయాలి, తిన్నాలి, టీవీ చూసుకుంటా, కుసోవాలి.
ఆహా
మీదిక ఎక్కి ఎవరెవరు ఎట్ల ఎగిరేస్సరు కానీ కైట్స్ కూడా ఈ రీసెంట్ టైమ్స్ ల ఎక్కువ అప్పుడులాగా ఎగరేస్తలేరు అసలు
అవును అప్పుడు కనిపిస్తలేవు అప్పుడైతే మోడలు మొత్తం ఇట్లా కనిపిస్తుండె
అసలు ఏమంటారు సంక్రాంతి వచ్చిందంటే చాల్ ము
ఆ సంక్రాంతి రాకముందు కొన్ని డేస్ ముందు నుంచే ఎగిరేస్తారు.
స్టార్ట్ చేస్తారు అసలు చిన్న పిల్లలాలయితే ఈ కైట్స్ తెచ్చుకోవడం కానీ ఇప్పుడైతే అసలు మొ మొత్తం మర్చిపోయరు
మర్చిపోయిరు
హ్మ్ అప్పుడైతే అన్నీ మంచి ఉంటుండే
అవును
ఇప్పుడేవో డీజెల్ పెడతారు.
హ్మ్ ఆ చెప్ ఇప్పుడు అవే
ఎగిరేసాడు మాంజా ఇప్పుడు డేంజర్ మాంజాలు వచ్చినయండి చైన వాల్ జారొచ్చింది ఎంత మంది అన్ వేడి సారు
కానీ అయినా కూడా యూజ్ చేస్తురు కొందరు అయితే వద్దు అని చెప్పినా కూడా
యిన కూడా చేస్తారు మల్లా ఏం చేస్తారు ఆళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు వేరేవాళ్ళు
కానీ ఆ వేరే వాళ్ళకి ఎంత ఇది అయితుంది ఎఫెక్ట్ అయితుంది అనేది మనస్సు అనేది జేయాలి కానీ బా యు ఇస్తది బిల్డింగ్స్ పైన డీజేస్ పెట్టి
ఆ మ అన్నా సష
కానీ ఏమంటారు మా ఇంటి సైడ్ కొందరు కొందరు పెడతారు నైట్ టైమ్ లో మంచి ఉంటంది డీజే సైడ్
దీజల్ చెట్క అవును అట్లా అందరు గల్లి మొత్త మ ఆడుకుంటే మంచి ఉతుంది
మళ్ళా వినాయక చవితికిి కూడా బాగుంటాయి కదా
ఆ అవును ప్రతి నాై భజనే చేేస్తాం మండి వినాయకుడి దగ్గర
మా గలీలా ఏం పెట్టారనుకో అంటే ఈంగా చూస్తాం మేము వేరే గల్లీలో పెడతారు కదా
ఆ
ఇంకా మొత్తంస వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని ఉంటారు బాగుంటది నైట్ అని త మేల్కుంటారు భజన చేసి
అవును మంచిగా అన్ అందరు అన్నలు
ఉ మళ్ళా ఊరేగింపు టైమ్ లో ఊర్లో పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర బాగా అనిపిస్తుది
ఆ
అసలు వేలం పాటాలయితే గో
వేల పాతాలు మేము లాస్ట్ టైమ్ ఉన్నాం మేము గ
ఎంతకి
వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కి
కానీ లడ్డూ కొనుకుంటే మంచిదట
మంచిది ఈ అది దొంగతనం చేస కూడా మంచిద
అమె చేసి తింటే ఇంకా మంచిదింట కానీ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కదా
కానీ మా క్లాస్మేట్ ఒక ఆయన మా విలేజ్ పక్కన ఉంటాడు వాళ్ళ విలేజ ఒక్క రోజు మూ లడు లేట్ శిరు మంచిద ఇన్నర్ద తెలాస నైట్ మత్త నైట్ ఓట్ చెస్టే చాలు
హ అట్లా కానీ అట్లా చెయాలంటే ఏమంటా ధైర్యం ఉండాలి అసలు దొరుకుతూ అయితయిక
కదా వీళ్ళు ఇస్తారని వాళ్ళకి తెలి వాహ్ద కానీ వీలాది ఇస్తారు
అదే ఆడ ఉన్నోళ్ళ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళ స్కీమ్ మొత్తం చేసేస్తారు ప్లాన్స్ అంతా ఆ మెయిన్ వాళ్ళు లేయినప్పు ఇప్పుడు తీసిస్
హ్మ్ బా అనిపిస్తది నాకుని పండుగ ఒకటి దసరాకి మేము ఏదన ఒక టెంపుల్ పో త్తం కొత్త బట్టలు వేసుకొని
మళ్ళీ నైట్ కూడా అ ఆ జమ్మికి పోతారు అందరూ తలుస్
ఆ అందరికి హగ్స్ ఇచ్చుకుట మంచిగా అనిపిస్తది అది మాకంటే పెద్దలే ఆ రోజు కాళ్ళు మొక్కి అగ్గ తీసుకుంటే మంచిది అంటారు ఆ జమ్మి ఆకిచ్చ మా ఇంటికిమంటే మారు లేక్ అబ్బ మా డాడీ మార్డులే ఎక్కువ మంది ఉంటారు
అరే
ఆ అందరుస్త రి అరు కలిన్చతులక్ లుంగియా పైసలు ఈయలే ఇంకా మా డాడీ ఒక పుల్ బట్టలు అనేద ఒక తెచ్చి ఇంట్లో పెడతాడు అందరికి వచ్చినప్పుడల్లా వస్తారు తాగిపోతారు ఇక తాగ తంటండత పోస్తాడు మా డాడీ తాగడు మళ్ళా
తాగడా
అ ఎప్పుడ మానేసిండు
కానీ దసరా టైమ్ లో బాగా అనిపిస్తది కదా
ఆ దసరా కు మంచి అనిపిస్తది సంక్రాంతికి దసరాకి వినాయక చౌతికి దీపావళికి హమా స్వీట్స్ కానీ మేము జెయ్యం స్వీట్స్ ఏం ఎక్కువ తెయ్యం నీ ఇంట్లోనే అది చేస్తాం కదా
ఆ అవి దొంతులు పాసం మళ్ళీ అ మేము మేము కూడా అదే అంటాం గానీ అది దొంతులు పెడత తారు కదా బొమ్మలు
ఆ అదొంతు మేం పెడతం మీరు బెడతార
ఆ మేము కూడా పెడతాం
అదొంతులు పెడతాం అంతే ఫైవ్ డేస్ ఆ త్రీ డేస్
హ్మ్ అప్పుడు కూడా మంచి అని హ్మ్
బతుకమ్మకి మంచిగెంజాయ్ చేయచ్చు చెయ్
అదే కదా మెయిన్ గర్ల్స్ కి అదే ఆ హ
మేము ఆడే ప్లేస్ కాకుండా అందరు ఊరంత ఇంత మళ్ళా కట్ట మీద అని ఇట్లా కలుస్తారు అందరు ఆడ పెద్ద పెద్ద డీజేలు పెడతరు ఆ ఆడ ఆడ మంచిగా ఆడతరు
మ
మా ఇంటికాడికినే లెవెన్కి వెళ్తాము మళ్ళా ఆడికిపోయినాంక ఆడ ఒక టువెల్ వన్ అయితది వన్ వరకు ఆడి అట్లా అప్పుడు చెరువులు వేసి వస్తాం
సేమ్ మా ఊర్లో కూడా మంచి ఆడతారు అందరు ఇప్పుడిప్పుడు ఇంక ఎక్కువ మంచిగా చేసురు అప్పుడేమో ఎ అంటే అప్ ఇప్పుడు కూడా ఆడే టోళ్లు అనుకో కానీ ఇప్పుడు డీజెస్ పెట్టుకుంటురుగా ఆ ఇప్పుడే జుజురు డీ జెలు అసలు ఒక్కరు కూడా సేమ్ ఈ ఈడ కూడా మంచిగా అట్లే చేస్తారు
ఆ
కానీ మంచిగా అనిపిస్తది బతుకమ్మ ఎక్కువ బాగా అనిపిస్తు
బతుకమ్మ బోనాలకు కూడా మేము అదేంది పల్లారం పండి తెస్తారు పోతరాజు కి వస్తది చూడు
అవున అవును అసలు అది కూడా బనకైతే మస్తు భయం అయితు వాళ్ళు వస్
నేను మంచిగా ఫొటోస్ దిగుతా బ్రో నువ్వు అన్నిటికీ భయపడతవు
చూస్తుంటేనే కొంచెం దూర్ డిస్ చాలా డిస్టెన్స్
భయ వడేటోళ్ళకి ఇంకెక్కువ భయపడతరు ఆళ్లు తెలుసా
సలు గోరం తెలుసా మేమైతే దూరం నుంచి చూస్
మంచిగా వాళ్ళ దగ్గరికి ఫొటోస్ దిగితే డాన్స్ కూడా చేస్తా వాళ్ళ
అవును నేను కూడా చూసినా చాలా మంది వాళ్ళ దగ్గరకి పోయి మంచిగా డ్యాన్స్ చేస్తారు ఫోట్ ఫోటోలు దిగుతరు కానీ కొందరు కొట్టేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోయిరంటె పక్క ఒక్కడిని బలి చేసారు ఆళ్ల ముంగడ
ఆ వక్కల్
తీరగోళ్ళతోని ఒపిస్తారు
ఆహా అన వాళ్ళది కదా దాంతోటి కొట్టిపించుకుంటే మంచిది వాళ్ళు కొట్టి పిచ్చుకొని బొట్టు పెడతారు అది మంచిది నాకు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయినప్పుడు డ్యాన్స్ చేస్తా కదా డ్యాన్స్ చేసినప్పుడు డిస్ కోడ్తది అయితే మా అమ్మ ఏం చేస్తది రెండు మూడు సార్లు డిస్టి బట్టిందని చెప్పి మళ్ళా ఏసినప్పుడు వాళ్ళతోటి దండలు కొట్టిపిచ్చి నాకు బొట్టి పెట్టిచ్చి అప్పుడు ఇప్పుడు ఏం కాలే తర్వాత నెక్స్ట్ టైమ్ ఏసినప్పుడు
కానీ ఏమంటారు అట్లా కొట్టిపించుకుంటే నువ్వు అన్నట్టు కూడా చాలా మంచి
మంచిది అవును
దేవుడు వస్తరు చూడు వాళ్ళు కూడా కొడతారు అట్లా
అవును కొడతరు
హమ్మ్
ఇవే ఐగా మా పండగలు
ఉమ్ సరే మరి
ఆ సరే
మ్ బాయ్ కట్ చేస్తావా హమ్